హలో.
హలో మేడం.
బాగున్నారా అండి.
బాగున్నాం మేడం మీరు బాగున్నారా మేడం.
బాగున్నా ఏం చేస్తున్నారండి.
మేడం ప్రస్తుతానికి మన సోలార్ ఆఫీస్ లో. మామూలుగా మేనేజ్మెంట్ చేస్తున్నాను మేడం నేను.
మేనేజ్మెంట్ ఆ సోలార్ అంటే ఏంటండి అసలు.
ఆమెన్ సోలార్ అంటే నా మేడం ఆ మేడం. మామూలుగా సెంటర్ గవర్నమెంట్ స్కీం మేడం ఇది అంటే లోనకి. ప్రాసెస్ తో చేస్తారు అన్నట్టు లోన్ వాళ్లే ఇస్తారు లోన్ ఇచ్చేసి కస్టమర్లకి ఇది అవైలబుల్ చేస్తున్నారు మేడం. ది సోలార్ సోలార్ సోలార్ కరెంట్ అంతజెసుంది.
అంటే ఇప్పుడు సోలార్ అనేది.
ఆ సూర్ ఆ లేదు మేడం అంటే. మామూలుగా పోల్ నుంచి కరెంట్ కరెంట్ నుంచి కరెంట్ టు కరెంట్ తయారువుతుంది మేడంది ఇది. ఆ ఎక్కువగా తయారయ్యేది. అతే ఉందా మేడం ఫ్లాట్స్ ఫ్లాట్స్ ద్వారా ఎక్కువగా తయారైతు మేడం సూర్యేష్ ఉండి పైన ప్లేట్స్ చేసుకుంటారు కదా ఇంటి. పైన ఈ మధ్యకాలంలో చూస్తున్నారా మేడం.
ఆ చూసామండి కొన్ని చోట్లల్లో కూడా చేస్త.
ఆ ఆ ప్లేట్స్ అనేవి సిస్టమ్ సిస్టమ్. పైన ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక ఫైవ్ ప్లేట్స్ వస్తాయి మేడం పైన. ఆ అట్లా అరేంజ్ చేస్తారు. పైన అది కొంచెం ఎక్కువగా జనరేట్ అవుతుంది మేడం కరెంట్ దాంతోనె షోషల తయారే కరెంఇట్ ఏదైతే ఉంటుందో దాంతో తయార. అవును మేడం. మేడం మీరేం చేస్తారు మేడం
బ్యాంకులో వర్క్ చేస్తానండి
అవునా మేడం
బ బంగ్ లో ఇప్పుడు మాకు సిస్ సిస్టమ్ వర్క్ ఉంటుంది మళ్ళా ఇగా అని దాంట్లో కొంచం థర్టీ ఫస్ట్ చేసుకుంటా
అవునా బాగుంటుందా మేడం మరి ఏమైనా బ్యాంకు బ్యాంక్ లో జాబు
బాగుంటుందండి టార్లెట్స్ ఉంటాయి అన్నమాట
ఆహా టార్గెట్ ఉంది టార్గట్ ఉంది ఉంటుందా మేడం ఏమన్నా లోన్ హౌస్ ఆవధలోనింకేమైన్నా ఉంటుందా మేడమ్ మీ బ్యాంక్ లో
ఆ హౌస్ లోన్ ఉంటుందండి మనం ఏ బ్యాంక్ లో అయితే చూసుకోవాలనుకుంటాను ఆ బ్యాంక్ లోనే అకౌంట్ ఓపెన్ చేయాలనీ మనం హౌస్ పర్పస్ ఏముండదు కదండీ రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి
అంటే పర్సనల్గా తీసుకోవాలా మేడమ్ ఇప్పుడు హౌస్ లేగనా
హౌజ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కద మనం రిజిస్ట్రేషన్ చేపించుకున్న కాయితాలను చేపియాలే అతను బాల్యం వచ్చేసరికి ఒక వన్ ఇయర్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మీ డెలివరీ అంత ఒ టెన్ ల్యాక్స్ అన్న చేసుకోవాలన్నమాట మా బ్యాక్
అవునా ఐతే ఆహా మేము లోన్ ప్రాసెస్ అంటే పర్సనల్ గా తీసుకోవాలి అనుకుంటున్నాం మేడం మీ దగ్గర ఏమైనా కుదురుతుందా మేడం
పర్సనల్ గా అంటే మానై ఆల్రెడీ మీ అకౌంట్ తీసుకొని పో నువ్వు ఒక ట్వ ఇయర్స్ ఇంత దూరమే
ఆ
ఇప్పుడు నేను మాదే మా బ్యాంక్లో ఇప్పుడు నేనే వన్ ఇయర్ నుంచి చెక్ తీసుకున్న ఆమె ఎక్కువ సండే మంత్లీ అయిన సో వన్ లాక్ అయినా అట్లా ఒక టెన్ డేస్ కి సివింగ్ ఒకటి పెరుగుతూ ఉంటుంది దాన్ బట్టి మనం
ఆహా
మినిమమ్ ఒక టెన్ లక్స్ ఫైవ్ లక్స్ వస్ ఒ మినిమమ్ ప్రాబ్లెమ్ తోన్ ఉంటాయి అంటే మనం మన పొలం యొక్క ఉంటాయి కదా
అవును
ఈసారే రాయిస్తారానమాట
ఆహా
ఎకరానికి డెబ్బై వేలు లక్ష రూపాయలు చూసి పట్ట పట్ట బుక్కు దాన్ని బట్టి
వ్యవసాయదారులకు పట్టా పట్టాదారులకు ఇస్తారు
ఆ పట్టాదారులు కూడా ఇస్తారు
ఆహా
ఆహా అట్లా కూడా ఒక ఇన్సూరెన్స్ కూడా ఉంటది ఏమో ఆనుకూల పరిస్థితుల్లో వాళ్ళకి ఏమైనా జరిగినా కూడా వా కట్టకపోయినా లోన్ కట్టకపోయినా
ఆ
దానితో పాటిన్ గోల్డు లోన్ గోల్డ్ కూడా
ఆ
అ
సరే సరే మేడం మీరు ఏమైనా మాకు ఏమన్నా కావాలి అంటే మీకు కాల్ చేస్త చేసాం మేడం
ఓకే చెయ్యడి అప్రోచ్ అవ్వండి నేను కూడా మా సార్ వాలని కనుకొని
అ అంటనే మేడం మీరు కూడా మా మా మా సోలార్ కంపెనీ గురించి వింటారా మేడం నేను ఒక టూ మినిట్స్ చె
ఆ చెప్పండి మ
మేడం బాగుంటుంది మేడం మన సోలార్ అనేది అంటే ఇప్పుడు అంతటా బాగా ఫామ్ అవుతుంది రేపు జ జరేషన్ లో రాను రాను బాగా విలువైంది మేడం
ఇ
ఇప్పుడు మామూలుగా మనం కరెంట్ కొనుక్కొచ్చుకొని ఇప్పుడు దాకా కరణీని మనం చాలా ఇయర్స్ ను చూస్తున్నాము అదర్ స్టేట్ల చాల వేరే వేరే దేశాల నుంచి మనము కొనుక్కొచ్చుకుంటున్నాం కదా మేడం అట్లా కాకుండా మనం సొంతంగా తయారు చేసుకునేటట్టుగా మన మోడీజీ గారు మనకు సొంతంగా ఈ యొక్క ఈ యొక్క ప్రణాళికను తయారు చేసి మనకే సొంతంగా మనకు మనమే తయారందు చేసుకోదుని ఒక ఆలోచనతోనే అను కొన్ని పిపులతోనే ఇది చేయబడింది మేడం
అవునండి మరి దీనికి హస్టెట్లో వచ్చి ఎంత అండి మరి మన కరెంట్ లేనప్పుడు మనకి యూజ్ అవుతుందింటారా మరి
ఆ అకే మనము వచ్చే కరెంట్లు ఎక్కువగా వాడు వాడుకునే వాళ్ళకైతే మా కరెంట్ నుంచి కరెంట్ వస్తుంది మేడం తర్వాతగా మళ్ళా తయారవుతుంది కదా మేడడం ఏదైతే తయారై ఉంది మళీ నెక్స్ట్డే తయారైంది ఉంటంది కదా మనకి మనకు కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది అన్నట్టు లేనప్పుడు అది మళ్ళీ తిరిగి వీళ్ళు మన దగ్గర తయారయినప్పుడు తీసేసుకుంటు ఉన్నట్టు అట్లా మేడం అంటే కరెంట్ ఉన్నప్పుడే కరెంట్ పాస్ అవుతుంది అట్లా అంటే కరెంట్ లేకపోతే మళ్ళీ వస్తుంది అనుకోవడానికి లేదు మేడడం కరెంట్ ఉన్నప్పుడు మాత్రే మనకి ఎక్కువ ఈయన్నిట్ల అనేది ఎక్కువగా మేడం
ఓకే ఓకే ఓకే
ఆ
మేడం ఈ ఇన్వైటర్లు ఇట్లామన్నా యూజ్ చేసుకోవచ్చా ఇన్వైటర్లు జనర
ఆ అంటే ఇన్ ర్ అంటే మేడ మన కంపెయే ఉంటాయి మేడం కంపెనీ ఇన్వర్స్ ఉంటాయి దా కాస్ట్ వేరే అంటే దానికి ఎక్కువ ఉంటుంది మేడం అంటే మీకు కావాలనుకుంటే కొనుక్కవాలి మేడం ఎక్కువ కరెంట్ మన కరంట్ లేకపోయినా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక కరెంట్ కావాలి అని అనుకున్న వాళ్ళ కరెంట్ పోగానే కరెంట్ కావాల అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అయెతది మేడం
అవునా మేడం కాస్ట్ ఎంత ఉంటుంది మేడం మరి
ఆ దీని కాస్ట్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు మేడం అంటే కిలో వాడ లేకు ఉంటది మేడం ఇది
మ తక్కువ యూనిట్ లో యూస్ చేస్తా ంటాం మినిమమ్ మా ఇంట్లో ఒక వన్ ఫిఫ్టీ మ ముందు అవుతాయి బట్ మన అంత తక్కువ రేట్లు ఏమైనా ఉంటాయా
అంటే ఆ కిలో వాడి కిలో వా తీసుకోవచ్చు మేడం మీరు
ఒక కిలో వాల్ట్ అంటారా
పది వందల వాడు తీసుకుంటే తక్కువ వాడుకుంటున్నారు కాబట్టి పర్లేదు మేడం అది సరిపోతుంది మేడం మీకు
ఆ సరిపోతుందంటారా అయితే
మేము కొంచెం ఎక్కువ కాల్ సో మేడం కరెంటే మాకు ఇలా ఏసీలో ఫ్యాన్లు ఉంటాయి కదా మరి రేఫిజరేటలు ఉంటాయి మిక్స్ీ అవి వాడుకునే వాళ్ల అంటే ఇ త్రీ కిలో వాట్స్ సరిపోతుంది మేడం
గ్యాస్ దొరకదు అది ఇది అంటున్నారు కాబట్టి ఇట్లా ఇండక్షన్ ఇండక్షన్ స్టవ్ ఉంటుంది ఎలక్ట అవును తవదు ఆ అది వ ఎా అ మ లో కొంచెం క లో వాట్స్ ఎక్కువ తీసుకు
ఆ ఎక్కువ తీసుకుంటే మంచిదే మేడం ఎందుకంటే మనం వంటవారి విషయంలో అన్ని వంటకాలు చేసుకుంటాం కదా మేడం ఇ గాయంటే ఇప్పుడు కరెంట్ తూర తయార అన్నీ చేకోల చేకోవాలి కాబట్ కొంచం ఎక్కువగా ఉంటే మనకు కూడా మంచిదే కదా మేడం ఆ అన్నీటికి ఇచ్చారో ఆ ఫ్యూచర్ లో మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ వాడుకోవచ్చు మనం ఎక్కువ తక్కువ ఏదేమైనా కూడా మిగిలినంత వాడుకు వాడుకోవచ్చు మిగిలినద మళ్ళ తిరిగి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంటారు మేడం
ఓ అలా కూడా ఉందా అండి
షెట్ కూడా ఉన్నార్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కంపెనీ నుంచి కొనేటట్గా వాళ్ళు కరంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే హామీ ఇచ్ హామీ ఇస్తారు మేడం మనకు ఎట్ ఎట్లా అంటే బాండ్ ఇస్తారు మేడం బాండ్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేమే కొంటామని చెప్తారు మేడం వాళ్ళు
అయితే ఇప్పుడు సపోజ్గా ఒక్కసారి వర్షాలు బాగా వస్తాయి కదా మేడమ్ ఆ వచ్చినప్పుడు కరెంట్ ఉండదు వెదర్ ఆ టై లో మనకి యూస్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా
అంటే ఇప్పుడు మే ఇట్లా అంటే పోల్ నుంచి వచ్చే కరెంట్ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది మేడం
మనకు కరంట్ లెక్కతోనే కరెంట్ వస్తుందా
వస్తుంది కదా ఆ పోల్ నుంచి వచ్చే కరెంట్ మనకు రోజ్ వచ్చి రోజువారి వచ్చే కరెంట్ ఉంటుంది కదా అది ప్రొవైడ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ మళ్ళీ మనక్ కెన్ మళ్ళీ ఎప్పుడైనా ఎండొస్తుది కదా త్రీ డేస్ ఫోర్డేస్ లో మళ్ళ ఎండ వచ్చన్నప్పుడు మన త తయారవుతుంది కదా మేడం అప్పుడు గాను వాళ్ళు మన మన దగ్గర రామ్స్ అయిన వాళ్ళు వాళు తీసేసుకుంటారు మనకి ఎంతైతే పంపించిల్లో తిరుమల వాళ్ళు అట్లా తీసేసుకుంటారు మేడం ఎందుకంటే కరెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కొని మనం అనుసంధానమైంది మన కంపెనీ అన్నట్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కదా అది ఆ టై అప్ అయింది మేడం
అంటే ఏ మహాలంగా అంటే వాళ్ళతోనే కాకుండా డైరెక్ట్గా మ ఆ డైరెక్ట్గా మన సోలర్ నుంచే వస్త బాగుంటుది మళ్ళ వాళ్ళతో టైప్
అంటేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి కదా మేడం సోలార్ అనేది సొంతంగా అంటే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కాని అట్లా సబ్ చీర అవిన్ లేకుండా ఉండేటివి ఉన్నాయిలే కాదన్న లే లేదులే కాని ఇది ఎండ ఉన్నప్పుడు ఎండ ఉన్నప్పుడు మాత్రమేక్కుగా తయారవుతది మేడం మామూలుగా తయారైదంటే కరెంట్ నుంచి వచ్చేది కరెంటే మనకు పాస్ అవుతుంది
ఇప్పుడు మనం వర్షం పడ్డప్పుడు అప్పుడు మన తయారవుతుంది
ఇప్పుడు వర్షం పడ్టప్పు కొంచెం తక్ ఎకువ తయారువుతు కదా మేడం ఎందుకంటే పొడి పొడి ఎండలు ఉన్నప్పుడు కొంచం తక్కువ తయారవుతుంది మనకి ఎక్కువ కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఎండా వచ్చిన్డు మాత్రమే తారైత్ మాకు ఎక్కువ కావాలి మేడం కరెంట్ ఇచ్చేసి పోరు బేగమేంది మీరు అనుకుంటవచ్చు ఇప్పుడు నేనునేమంటా అంటే మీకు వాడు పోవాల్సిన కరంట్ ఏదైతే ఉందో వాళ్ళ మన కెంట్ డిపార్ట్మెంట్ వాళ నుంచి వస్తనే ఉంటు అది వాడుకోచ్చు దందేముంది మేడం మళ్ళీ మన దగ్గర తయారైనా వాళ్ళు తీసేసుకుంటారు కదా
అంతే అంటారా మేడం మనకి ఈఎంఐ పద్ధతి ప్రకారమే మేడం ఉండాలా
ఈఎంఐ ఈఎంఐ పద్ధతి ఉంది మేడం ఒక పది సంవత్సరాలు ఉంటది మేడం
అవునా మేడం
అది సంవత్సరాలుంటద్
ఓకే నేను ఒక ఒక ఫోర్ ఇయర్స్ వరకు నేను ఈఎంఐ కడతా తర్వాత నా అనుకోకుండా నాకు మనీ ఎక్కువ వచ్చేసిందనుకో నాయి ఎంత అమౌంటో అంత అమౌంట్ ఒక్కసారి పే చేసుకోవచ్చా
ఆ చేసుకోవచ్చు మేడం అట్లా కూడా ఉంది మేడం అవును కొంతమందినీ ఇన్ని సంవత్సర చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు మేడం మన ఇష్టం మేడం అది ఆ కట్టుకునే వాళ్ళ ఇష్టము మేము కట్టగలుగుతాం మేడం ముందే దో సాల్వ్ చేసుకుంటాం ఉండమని తీసేసుకుందామంటే తీసేస్
మా ఫ్యూచర్ లో మా మా పిల్లలకి ఏమేమో కలుగునో నాకు
ఆ మేడం
కరెంట్ బిల్ ఏమన్నా వస్తదా అరే ఇగ ఇఎంఐ కట్టాలని అన్నారు కదా మన తెలవటం
కరెంట్ బిల్ ఏమి ఉండదు మేడం జీరో బిల్ అవుతుంది మేడం మినిమం చార్జెస్ అంటే మినిమమ్ వస్తయి గదా మేడం వాళ్ళకు ప్చ్ ఎందుకు బిల్స్ కొట్టే వాళ్ళకు అట్లా నూట ముప్పయో ఎంతో వంద రూపాయలు కట్టాల్సి వస్తుంది మామూలుగా
అంతే అంటారు ఎక్కువ యూజ్ చేసుకుంటా అది కూడా
ఎక్కువ యూజ్ చేసుకుంటే వస్తది లేదంటే జీరో బిల్ కిందనే ఉంటది మేడం
మన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి మనీ ఎప్పుడు ఇస్తారండి మరి
అంటే మూడు నెలలకు ఒకసారి గాని మేడం ఆ నెల ఓకసారి ఒక చెక్ లాగా రాసి ఇస్తారు మేడం
చెక్కు ఇస్తారంట ఒకవేళ వాళ్ళు ఇయ్యపోయినా కూడా మనం డైరెక్ట్ వాళ్ళని అడుగచ్చు
మేడం కలిసి మీరు చెప్పినదే కదా సార్ మరి మాకు ఇస్తా అన్నారు కదా మా యూనిట్లు ఆగిపోయినాయి ఇట్లా ఆగిపోయినయ్ సార్ మాకు రావట్లేదు ఏంటండి అని వాళ్ళని మనం కలిసి అడగవచ్చు మేడం
అవునా ఓకే అండి చాలా బాగుందండి మేము తిసుకుంటమ్
మ్మ్ మేడం ఏవన్నా తీసుకు కోవాలనుకుంటే మీ పక్కన వాళ్ళ కూడా చెప్పండి మేడం ఎందుకంటే రాబోయే కాలంలో చాలా విలువైనది మేడం మన సోలార్ అనేది ఎందుకంటే అన్ని అంతా సోలార్ అనేది జరుగుతుంది అంతా సోలార్ సిస్టమేటిక్ అనేది నడుస్తుంది రాబోయే కాలంలో అన్ని ఏదైనా సోలార్ సోలార్ హీటర్స్ అని సోలార్ ఏమంటరు అన్ని అన్ని గ్యాస్ కానీ అట్లా మొత్తం సోలార్ కిందకి వెళ్ళిపోతాయి మేడం త్వరలో రాబోయే తరానికి సోలార్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేద్దాం అన్నట్టుగా మన సెంట్రల్
మీకు దీని ప్రమాదవశాత్తు ఎమన్నా జరిగితే ఎమన్న ఇన్సూరెన్స్ ఉంటాదా ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ అంటే అట్లా ఏమి ఉండవు మేడం అంటే మామూలుగా దానికి అంతా ఏమి ఉండదు మేడం ప్రమాదాలు జరిగే అంత ఏమి ఉండదు నార్మల్ గానే ఉంటది మేడం ఇది మ్మ్ ఎందుకంటే మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఏమన్నా ఉంటే అది ముందు కంపెనీ ప్రొవైడ్ చేయదు కదా మేడం అట్ల ఏం లేదు మంచిగా ఫీస్ ఫుల్ గానే ఉంది మేడం అందరు అందరు వినియోగించుకోవచ్చు మేడం ఇది బాగుంటుంది మేడం
తప్పకుండా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం వేరేవాళ్లు థ్యాంక్ యూ మేడం
ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మీ విలువైన సమయాన్ని మాకు వినియోగించినందుకు ధన్యవాదాలు మేడం